హలో
బాగున్నారా
బాగున్నా అండి. మీరు బాగున్నారా
బాగున్నామండి ఇంట్లో వారందరుూ బాగున్నారా ఏం చేస్తున్నారు
ఏం లేదండి వర్క్ అంత అయిపోయింది నార్మల్గా కూర్చున్నాను
వన్ టైం చేశారు
వంట ఇది చిక్కుడుకాయ కర్రీ రైస్ చపాతి
చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసారు చిక్కుడుకాయ కర్రీ మీరు
చిక్కుడుకాయ కరీ నార్మల్గా ఆనియన్ ఉంట ఆనియను వెల్లుల్లి
అవును
మసాలా ఐటమ్స్ ధనియాల పొడి అవన్నీ మిక్సీ కాడిస్తాం కదా కొబ్బరి
అవునండి
ఎక్సి కాడిచిన మసాలా అంతా తెరువ తాలింపు కన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చిక్కుడుకాయ కూడా ప్రిపేర్ చేసుకుొని పెట్టుకోవాలి కట్ చేసుకొని అంత మొత్తం
స్టీమ్ చేస్తారా
అంటే కొంచసేపు తాలింపుల ఎక్క వేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేయించుకోవాలి తర్వాత మసాలా డ్ మొత్తం మసాలా పేస్ట్ వేయాలి
అవునుండి
ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకని నీనయితే కుక్కర్ లో చేస్తాను తర్వాత వాటర్ వేసి కొంచెం ఉప్పు అన్ని యాడ్ చేసి చిలికి పెడతాను
హ్మ్ మా సైడ్ అట్లా మా అలా వెయ్యరు
అంటే తాలింపు చేస్తారా మీ సైడు
ఆ మేము తాలింపు మసాలా పెట్టి చేయం
మేము రెండు చేసుకుంటాం తాలింపు చేస్తాము మసాలా పెట్టి కర్రీని చేస్తాం
ఆనా
హ్మ్
హ్మ్
తాలింపు అంటే ఎట్లా చేస్తారు మీరు
మేము తాలింపు అదే మామూలుగా స్టీమ్ చేస్తాం బాగా ఒక
అంటే దాంట్లోకి బ్యాల్లు ఏమి వేయర
అట్లా ఏం లే అది ఓన్లీ మునకాకు అలా అయితే బ్యాల్ వేసుకుంటాం
హ్మ్
సిమ్ చేసి ఒక రెండు ఒక రెండు విజిల్స్ మూడు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకొని ఆ తర్వాత గట్టిగా ఫిల్ చేసేస్తాం
హూ
ఇంగా తర్వాత ఓన్లీ ఒక చిన్న వెల్లుల్లిపాయ గాని ఎర్రగడ్డ కోసుకొని తిరవాతకి వేసుకుంటాం దాంట్లే ఈ చెనిగిత్తనాల పొడి చెనిక్కాయాల పొడన్నా లేకపోత్ తే పప్పల్ పొడి
ఊ రెండూ వేసుకోవచ్చా
ఈ రెండిటిలో మీకు ఏది ఇస్ ష్టమైతే అది మేమైతే ఎక్కువ ఊ
పల్లీ పొడి అయితేనే కొంచెం టేస్ట్ బావుంటుంది ఊ
దానికనే మేం ఎక్కువ పప్పల పొడి వేసుకుంటాం ముద్ద తర్వాత ముద్ద లేకి చపాతీ లేకి బాగుంటది. రైస్ కంటే
ఉ ముద్దలేకి మాసా సైడ్ ముద్దలకి ఏం తినరు చపాతి పూరి దోసె అట్లా తింటాం
అవునవును ఇంక అవే ఉంటాయి కదా గింజలు
మ్మ్ అంటే బాగా పండిన ఇవి కొంచెం నాతగా ఉంటాయి కదా లేతగా దాంట్లో అయితే ఉండవు కదా
ఉ మ్మ్
ఉమ్
అవునులేండి అందువల్ ల మీరు అట్ల్ యూజ్ చేస్తారు కదు దామ్
హుమ్
హుమ్ మేమేం లేదండి. మేము బాగా కొంచెం గింజలు ఉండేవే కాయలే తీసుకుంటాం. కదా
హు
మాకది సరిప్ పోద్దె
మరి ఉగాదికి షాప్ ప్పింగ్ అంతా అయిపోయిందా
షాపింగ్ చేయాలి చే ఇంకా మేము ఇండ్లు క్లీనింగ్ చేసుకోవాలి. మీరు అయింద ఇంట్లో క్లీనింగ్
ఇంకా లేదు స్టార్ట్ చేయాలి.
ఓ
హుమ్ ఊర్కి ఎల్ ప్లాన్ ఉంది స్టార్ట్ చేయాలి షాప్
హుమ్ మేం చేయ్యాలి అక్కడే చేస్తారా మీరు ఇక్కడ ఊరికి వచ్చినక చేస్తారా
లేదు ఇక్కడే చేస్తాము
హు హుమ్
ఊర్లో అంత అంత డిజైన్స్ ఉండవు కదా సిటీస్ లో అయితే కొంచెం బాగుంటాయి
ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ దప్పతుంది
ఆ ఫ్యాబ్రిక్ ఉంటది మనకు కావాల్సినన్ని డిజైన్స్ ఉంటాయి
హుమ్
హుమ్ చూజ్ చేసుకునే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడయితే వన్ ఆర్ టూ షాప్స్ ఉంటాయి దాంట్లోనే చూస్ చేసుకోవాలా
అవులేండి మాకు అంతే మేము షాపింగ్ చేయాలి
మీరు ఎక్కడ చేస్తారు సిటీ లోనే చేస్తార ఊర్లోనే చేస్త
ఎం లేదు సిటీకి వెళ్తా
హుమ్
మ్ మ్మ్ సిటీకి వెళ్లాాల్సిందే ఊర్లో చిన్న చిన్న షాప్స్ లో ఏముంటది క్లాతింగ్ తక్కువ ఉంటది
అవును
మంచి ఫ్యాబ్రిక్ ఉండద్దు, అందులో దగ్గరలో ఉండే వాళ్ళందరూ చేసేసింటారు కదా ఆల్రెడీ
అవునవును
అందువళ సిటీకి పోతే కొంచెం షాప్స్ తిరగచ్చు
ఊర్లో షాప్స్ లో కూడా పండకి తెస్తారు కదా కొత్త ఐటెమ్స్ అన్ని
తెస్తారు అంటే దగ్గరలో ఉండే వాళ్ళ అప్పుడే యూజ్ చేసింటారు తీసేసుకుంటారు మనకేముంటది అందువల సిటీకి వెళ్తాం మ్ మీరు
మరింకేంటి
మేరే చెప్పాలి
తె ఇమి ఇల్లు మొత్తం ఇంకా క్లీన్ చెయ్యాల మీరు
మేం చెయ్యాలి మీరు చెయలేదా
ఇంకా లేదండి మీరు ఒక్కరే చేస్తారా లేదం టే వర్కర్స్ ని ఏమన్నా పెట్టుకుంటర
వర్కర్స్ ఎక్కువ హెవీ ఉంటే వర్కర్స్ వర్ హెవీగా లేకపోతే వర్కర్స్ నో యూస్
ఓకే మీరు ఒక్కరే చేసుకుంటర లేద అంటే మీ హస్బెండ్ హెల్ప్ చేస్
చేస్తారు వాళ్ళు హెల్ చెయకుండ మనమేం చేయలేం కదా వాళ్ళ హెల్పింగ్ లే కున్నా మనమేం చేస్తాం అంతేగా మీరు చేస్తారా ఒకరే
మా ఇంట్లో అంటే అత్తమ్మ ఉంది కదా ఇద్దరం చేసుకు కుంటం పిల్లల్ని వాళ్ళు ఇద్దరు చూసుకు కుంటే మేమిద్దరం వర్క్ చేసుకుంటం
మేము పాపని స్కూల్కి వెళ్ళిచ్చి పంపించి మేమే చేసుకోవాలి
అందుకే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళందరు చూసుకుంటరు ఈజీగా వర్క్ అయిపోతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరిదీ సింగిల్ ఫ్యామిలీ అన్నట్టు అయిపోయింది
మళ్గా చెయాలి కష్టంగుంటది
జాయింట్ ఫ్యామిలీస్ ఇట్లో ఉంటే పిల్లలందరినీ బా చూసుకుంటరు అమ్మ నాన్న
చూసుకుంట్రూ వాళ్ళే వాళ్ళు ఒస్తారు క్లీనింగ్ కి
నాదత్తే అత్తమామ
అట్ల వాళ్లెవరు లేరుకదా
అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ కూడ తక్కులే అప్పుడు కాలంలో బా బావలు మరదళ్ళు ప్చ్ అ మరిది అందరు ఉం ఉండేవాలు పెద్ద ఫ్యామిలీ ఉండేది
ఊ
ఇప్పుడు అట్ల ఎవరికీ లేదు
ఇప్పుడు అట్ల జాయింట్ ఫ్యామిలీ ఉండాలన్న కూడ ఉండలేరు
ఉండేదె కష్టం ఇప్పుడు కర్చులకి నెల కర్చులు కావాలంటే మినిమం ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ కావాలా
మరి ఈ ఎట్ల వస్తరు ఒక్క జస్ట్ ఫ్యామిలీకి అట్లా జాయింట్ ఫ్యా ఉండి ఉండాలంటే అట్లీస్ట్ థర్టీ థౌసండ్ కావాలి
ఊ థర్టీ థౌజండ్ అవి ఎన్ని ప్చ్ మొత్తం ఏమి వేస్ట్ ఖర్చులు లేకుండా మాత్రం అయి
ఆ మరి హాస్పిటల్స్ ఓన్లీ దానికే మళ్ళీ ఇ టిరెంట్సు దానికి హాస్పిటల్ బిల్స్ లు ఇవేనా ఏమి మనకి చెప్పి రావు కదా ప్రబ్లమ్సు తన్నకి చూసుకోవాలి ఇప్పుడు ఇంకా జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఇప్పుట్లో కుదరదు
అవును
ఊ మీరు అక్
ఇప్పుడు వాన్లేం వస్తలేదా మీ ఊర్లో
ఫుల్ ఎండ హలో
ఇక్కడ కూడా కొంచెం మబ్ ప్పులు ఒస్తున్నయ్ బట్ వర్షం అయి తె రాలేదు ఇంకా ఊ వర్షాలు ఒచ్చే మూమెంట్ అయితే ఉంది ప్రస్తుతానికి
ఇక్కడ ఏం లేదు
మీ ఊర్లో మబ్బులు ఏం లేవా
అట్లా ఏం లేవ్ మా ఊర్లో ఫుల్లు ఎండలు ఉ
వస్తాయిలే వర్షాలు
ఆ
మీఊరు మీరు పంటలు ఏమన్నా వేస్ స్తార
ఆ వేస్తాం గోది తుమ శనిగ మోక్కజొన్న మీరు వేయరా మాకు ఊలేదే బావి లేదస్రుూ చెరువుకావ మామూలు చెరువు చెరువుగాదువతే మ కాలు వాలు
ఆహ ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి చెరువులో మీ ఊర్లో
వస్తున్నాయి కాలులు వదిలినారు కదా హ హ మీకు లేదా మీకు వదలేదా
ప్రస్తుతానికి లేవు ఎక్కడ వాటరు బోర్ ఉంది మాకు చిన్నగా హ మేము మొక్కజొన్న వేస్తాం
ఉ అది మొక్కజున్న అయిపోయింది గోధుమ అయిపోయింది
హ
గోధుమ కోసం ఒకజొన్న అయిపోయింది అమీసంగ్ కూడా
హ
శనగాళ కూడా అమ్మా
ఈయరే మీరు మూడు పంటలు వేశారా
ఓ
హ్మ్మ్
ఇయర్ కి టూ ఆర్ త్రీ వేయొచ్చు అంటే మాది శనిగ వర్షాలుొచ్చి కొంచెం పోయింది దానివల్ల ఆ శనిగ ఒక ప్లేస్లో వన్ అండ్ హాఫ్ ఎకరాలు గోధుమ మితాదంతా శనగ వే పచ్చం
అవును
ఆ మీర్ ఏం ఏసారు
మేము ప్రస్తుతం ముక్కజొన్న ఒక్కటే ఉంది ఎందుకంటే మా సైడ్ నీళ్ళు తక్కువ ఉన్నాయి బోర్లో కూడా నీళ్ళు రావడం లేదు మొజొన్న వేసాం మొక్కజొన్నక అయితే నీరు అంత అవసరం లేదనే చి మొకుజొన్న వేసుకున్నా అ
హ
వర్షాలు వస్తే కొంచెం బాగుంటుంది
మ్ మ్
వాతావరణం కూడా చల్లబడుతుంది
అవునవును ఓకే